ఆ వి
ఏం చేస్తాన్లు
ఏం లేదు అక్క చాయితగుతన్నం అయితే అదే ఫోన్లు
ఎంత రేపటికి లాస్టా
ఆ... వద్దులే ఆ మ్ముచ్చట వద్దులే గాని ఆ టాపిక్ వద్దు సరే ఏం చేసిలియాల చేన్ లో
ఏం లేదురా ఏముంది ఉత్తగనే ఉన్నంరా అది నీళ్లు పెట్టినం
అయిపోయిందా
ఆ పెట్టుడు అయిపోయింది నీళ్ళు పెట్టుడు అయిపోయింది ఇంకా కాయ రాసిబూసేది ఇంకా రేపు ఎల్లుండి డయితే రెండు రోజులు రెండింతలయితే అయిపోతది
ఉ అదే సరే ఏం లేదు అక్క అసలు అసలు నడమగుతలేదు ఇవవాళ ఎందుకో
ఇయ్యాల కూడా అదేనా అ బాగా కాసిందారా
ఏ శనగ మామలుగనే అన్న ఇనుము తోటలు అక్కడక్కడ పోయిన కాడ ఏషిల్ళు మంచిగనే కాసింది వచ్చి ఉన్నా కాడికైనా శనిగ ఏమి లేదు మామూలుగా ఆమ్
ఆ
కాకపోతే ఇక తెంపడం తెం బార్ మీద ఏషిళ్లు కదా అది అయిపోయాక శనిగ అది మినుము పోషి మినుము కుప్పలేశిల్లు శనిగ కుప్పలేషినం దొడ్డుకాయలు కోసినం మిగిలిన ఒక అరగంట టైం ఉంటే
ఆహా
హు అట్లా రేపు ఎటు మరి
చేనుకే మా కాయల కాడికే ఇగ రోజు ఆ కాయలు తిరిగేసుకుంటా ఇగ రేపు ఎన్నన్న ఒకటి తాలుకాయ ఏరేసుకుంట ఉండాలా ఎటు పోతం ఎటు పోయేది లేదు కాయలు అయిపోయేదాకా కాయలు బోయినాక ఎట్ టన్న పోవచ్చు మళ్ళీ కాయలతోటి ఇబ్బంది ఉమ్ ఉన్నర్ర
ఇయ్యాల పోలె మిరపకాయలకు
మ్ హు పోలె ఇంగా మిరపకాయలకు పోట్లే
అంతేనా ఇగ అన్నకు ఇదే సరిపోతందేమో చేను పని
ఆ చేనుకు నీళ్ళు పెట్టుకొని అటు ఇటె సరిపోతది ఇగ అ ఇంకేం చెత్తాన్రు ఏం కూరరా నేనార ఇయ్యాల ఏందీ ఇయ్యాల ఎం చేయలేదురా
అ
ఇయ్యాల టమాటా పచ్చ
అవునా
ఉమ్
టమాటా పచ్చడ ఏసీ పట్టుకపోయినవ
హు టమాట పచ్చడి పోదున పోపుకేతే పొద్దున తింటడు ఇప్పుడు సా సాయంత్రం ఒక కోడిగుడ్డు ఏసిన కొడు ఆ కొడుగుడ్డు ఉడకబెడ్తే తింటడు
ఉడిక వేసినా ఏం లేదు ఇంత ఆమ్లెట్ వేసుకున్న ఏం లేదు మంచిగా తినొచ్చు
ఉడుకేతే తింటడులే
హు అదే నిేను నిన్న చికుడుకాయలతో తీసుకున్నాకు అవే ఉండినా చిక్కుడుకాయలు ఓతే తీసుకు కున్నాక్క అవేవండినా హు ఇగా ఆహా మన చిక్కుడే అంటే మన చిక్కుళ్ళలెక్క కూడా లేవు అది ఫ్రెష్ గ మనకు మార్కెట్ లో దొరుకుతయి చూడు గింజలు తక్కు క్కువ ఆ చిక్కుడు మన చిక్కుడు అయితే గింజు ఉండేది గింజ లేదు అసలే
అదేలే ఇగ మందం ఉంటది హ హ
ప్రస్థానికి సాయంత్రా ఏఎస్ఎల్ చాదనీది లేదు ఇవాళ మూడు రోజుల నుంచి వంద రూపాయలు ఎక్కువ అన్నట్టుగాని అడడం పోతుంది నన్ గొత్తా ర సర్లేక గేడింగా
ఆహా
సార్లక గేటింగ్ రే పక చు ఎల్లు ఉండి కూడా సర్లే ఆ ఎల్లుండి పండుగ ఇంటి కడ అవుతల ఎల్లుండి ఉ మళ్ళీ కాయలు కోయాలి సర్లకే త్రీ ఫోర్ వన్ స్టార్ట్ చేయమంట అంది
అదేలే నిేను పోయినా ఒకలాటక్కడికి
ఆ పోయినాక్క
ఎనికి ననుాలన్
అ ఏ
ఎందుకేమన్నా అయిత నిేన్న ఏమన్నా అయింద అడా డిస్కషన్ నేను అడుగుతున్నా ఏమన్నా అయిందా అని
ఆహా
నిేన్న మీరే ముందు వచ్చిండ్రు ముందు పోయి మీ అక్కో వాళ్ళ ముగ్గురు వెనకొ వచ్చి అరు కదా ఏందా అని మరి
ఆ ఏం లేదు వాళ్ళు డ్యాన్స్ ఇసినాక నిన్న మంగళారంగా భజన కడిగిపోయి ఫోటో దిగిళ్ళు
ఆహా గట్లనా
మేమేమో ఫోటో నేను తల పోోసుకోవాలి చిన్నక్క ఒక డేట్ ఉండి మేము ఇద్దరం వచ్చేసినాం
ఆహా
అట్లా
అ
అందుకు గొడవ కావాలి
అదే మరి మీరేది ముందు లేరు మరి వాళ్ళ ముగ్గురే వస్తారే దాని
ఆ ఇక భజనంగం మేం పోలేదు చల పోసు తల పోసుకోలేదు
అంతలోే
ఉ
అ
అంటే అప్పుడు బయటనే ఉన్నావా నువ్వు
ననా మీరు పోనా ఇ నేను అప్పుడే బయటకు వచ్చింది్రా అప్పుడు వస్తే అప్పుడు అదే ఎమునా
మ్మ్
ఎక్కడికి పోయింది మ్మ్ హ్
మ్మ్ హు హు సరే ఇందాక పడుకొని లేసినావా మాబ్బుగుంది పానం ఆరోగ్యం బాలేదా
పండుకుని లేసుడు ఏంది పండుకుండేది లేదిండు మ్మ్ హ్
అంతంత అలిసిపోయినట్టే అది ఎండాకాలం పాను ఆ
ఇంతే
మ్మ్ సరే అక్క చెప్పింకా ఆ ఆక్క వాయిస్ కట్ అవుతుందాక్క
అవును ఎట్లేస్తాన్ర
ఏ గది కొత్త పాత ఆ ఆ ఉంటా అక్క
హా హ్
అదే ఓ రెండు పాటలకు కొత్తవి నేర్చుకున్నా
ఆ
ఇగ మిగిలిన అన్ని పాతాయి ఒక నాలుగు ఆరు ఒక పొద్దున మూడు సాయంత్రం మూడు అనుకుంటాను
ఆ హ అట్లనా అంతేలే ఏడు వరకు ఈడ వరకే గ ఏసేది ఇగ కాకపోతే వచ్చేతప్పుడు ఏస్తారు కావచ్చు కదా
మ్మ్ ఆ వచ్చేటప్పుడే ఏద్దామని ఒక పాటకు
అదే అక్కడ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి కానించా
అదే ఏమో ఇగ నాకు డేట్ ఉంది ఇక్కడ అక్కడ వరకు వెళ్తాం అక్క ఏటా వెళ్తాం మరి ఈ సారి కూడా ఎల్లుడే కావచ్చు
మ్మ్ హ్హ్
ఏం పోవుడు నాకు డేట్ ఉంది నడుం బాగా నొస్తంది
మ్మ్ హ్
అయితే మూడో తారీకు ఇంకా టైం ఉంది గానీ ఇటు బాగా నడుము నొస్తంది దానికి అది ఎటు అర్ధమయితలేదు
ఈ పొద్దుగుకులు వంగేసరికి అట్లుందేమో లే
ఏమో జ్వరం వచ్చినట్ట అయింది దెబ్బకి నాకయితే
అలా
మ్మ్ అదే కాదు ఆరోజు పచ్చ చీర కట్టుకో
అది కట్టుకుండుడా మ్మ్ హ్హ్
మ్మ్ రేపు అనే మన ములుగు పోతాడా అక్క
మధ్యాహ్నం మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి పోతమ్ ఆ పోతం పోతం అన్నయ
నువ్వు కూడా పోతావా
ఆ
సరే సరే ఆ నువ్వు పోతావేమో అని ఆ ఏం లేదు ఇగో ఇవాళ మా మమ్మీ కాని గాజులదేం అదే గాజులు మమ్మీని తెమ్మంటే ఒక జత తెచ్చింది ఇంకో జత దేవే అంటే తెయలేదు తెత్తవే మోని వీల ఇతే
నేను పోయినప్పుడు నేను ఫోన్ చెస్తా తెత్తాలే ఏ కలర్ అనేది నిం పోయినాక చేతే చెప్తే
ఆ గ్రీన్ రెడ్ కలిపేసుకుందాంన్నారు అ గ్రీన్ది తెచ్చింది రెడ్ది కూడా తెవ అంటే తెేవలే
అవునా నువ్వు అది ఫోటో పెట్టు మళ్ళీ రెడ్ ఎట్లాంటిది అనేది ఇట్లా తెలివాలి కదా దా కరెక్టే రా ఇప్పుడు నువ్వు రెడ్ కరెక్టే గ్రీన్ ఏ ఇట్ల పూలల్లో ఎట్లా తెచ్చింది అనేది ఉంటుది కదరా
పూలు పూలు మన మనం వరలక్షణతానికి పూల వేసుకోమా అవట్లా చింది సింపుల్ గా ముప్పై రూపాయలు అవిండే పూల గాజులుగా అవి తెచ్చింది అట్లాంటివి రెడ్ అయితే సరిపోతాయి
ఆహా సరేట్లతే ఇస్త ఆ
కుక్క బాగ మోతుకుంటంది కు
కుక్కలు వరుతా ఉన్నాయి కుక్క మన ఇంట్లోనే కుక్క బాగా మోతుకుంటంది ఇంకా ఎం చేస్తూ
రాత్రి నిద్ర రాత్రి నిద్ర పోనితయా అవి
ఆ పోనీస్తే అట్లే ఏమరు ఏ దగ్రన కాన కనపడితే ఉరుతా అట్లా అట్లాన్నటు
ఉ
లేకపోతే ఊరికే
సరే
అంతే అబ్బా బానే ఐదారు ఉన్నట్టునేయి అవి గుంపు
పిల్లలు తల్
ఇసి అసలు తల్లులు మొత్తుకుంట లేవు కాని పిల్లలు బాగా మొత్తుకుంటాను ఎవరిననా చూస్తే
ఆ అది వచ్చింది అంతే
సరే అక్క మరి టైమ్ అయింది ఆ
ఇంకా మూడు ఇంకా రెండు కాళ్ళు ఉన్నాయి మరి ఇంగ శ్రవంతికి ఒకటి మళ్ళీ మీ అక్కకి చెయొచ్చా
అంటే నువ్వు వాళ్ళిద్దరిని అడుగు ఎవరికి ఎన్ని చేసినా అనేది దాన్ని బట్టి చెయ్యి ఎక్స్ట్రాలో అయితే చెయకు ఎవరుదో ఖచ్చితంగా తెలుసుకో నాకే అనుకుంటా నాకు తెలిసిది నాది నాాలుగో కాలే
మరి ఇంకా నీకే చేస్తా అయితే
మొన్న ఒక రెండు ఒక్కటి మిస్ అయ్యింది ఒకటి చేసిన బార్ ఇదొ ఒకటి మూడు అంతకు ముందు ఒకటి నాలుగు ఐదో కాల్ నాకే చేయనట్టున్నా
అదే చేస్తే అప్పటి వరకు మళ్ళీ నైట్ వరకు సరే రా ఆ
ఇప్పుడ ఇప్పుడ